బావున్నావమ్మ
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం జేస్తున్నారు
ఇప్పుడే కొంచెం పనుంది బయట ఒడియాలుంటే వేస్తున్నాం
ఓ ఒడియాలు పెడుతున్నారా ఏం ఒడియాలు
ఇవి బియ్యపిండివి
ఆహా బియ్యప్పిండివా ఇప్పుడే కదా ఎండల్ ఈ టైమ్ లో స్టార్టింగ్ లో అ
అవును తర్వాత మనకి కావాలంటే రైైని సీజన్ ఒక త్రీ మంత్స్ వరకు ఉంటాయి మంచిగా అడప్పుడు ఎండలో పెడితే
ఆ అవును అందులో ఎక్కువ ఎండాకాలం అంటారు గానీ ఆ ఎండల టై లో కూడా వర్షాలు పడుతునే ఉంట గాలిదుుమ్ములు కూడా ఒకటి అదే గాలిదుమ్ములు కూడా ఉంటాయి కదా ఇక ఈ స్టార్టింగ్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లోనే పెట్టుకోవాలి ఏదన్నా పెట్టుకుంటే
అవును ఎప్పుడు అట్లుంటందో తెల్ల ఆహా ఇది ఇవ్వే పెడతా అవ్వి తెలియదు పర్ఫెక్ట్గానా
ఉ హు ఎందుకంటే గుమ్మడికాయలు పిల్లలకి చాలా మంచిది అంటారు ఉ చలవా వాళ్ళకి బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుదంట మంచిగా
ఓకే
గుమ్మడికాయ ఒడియలు గానీ గుమ్మడికాయ హల్వా గానీ ఈ మంచిది అంటారు ఉ ఇష్టపడరు అంట బాగుంటది హలో బానే ఉంటది పెట్టచ్చు బాగుంటది చేసుకోవచ్చు లో పపల గుజ్జే కదా
ఆ దాంతో తీసి ఎట్లా చేస్తారు అది హల్వా
మొత్తం తీయాలి కట్ చేసి ఆ గుజ్జు తోటె ఇక పెట్టేది హల్వా ఇక మనం మావులుగా క్యారెట్ ఇవన్న ఎట్లా పెట్టుకుంటామ ఇక అది కూడా అంతే
షుగర్ వేసి
ఉ షుగర్ వేసుకొని చేసుకోవచ్చు బెల్లమైన వేసుకోవచ్చు సేమ్ క్యారెట్ మనం ఈ రవ్వతో రవ్వ కేసరి ఇయన్నీ అవే కదా అవి ఎట్లా చేస్తామో ఇది కూడా అంతే సేమ్
ఆహా అలానా
ఆ అది పిల్లలకి బ్రెయిన్ చాలా మంచిగా డెవలప్ అవుతుంది అంటే వాళ్ళ ఏ చిన్న పిల్లలు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి
బాగా చేసేవాళ్ళు
అవును గుమ్మడికాయ తోటి చాలా రకరకాల రెసిపీస్ చేసేవాళ్ళు అసలు ఇంకా అప్పుడైతే ఇ మన మీ ఇప్పుడు అంతగా చెయ్యట్లేదు కానీ అప్పట్లో బాగా చేసేవాళ్ళు
అవి అసలు చాలా ఉండే ఎక్కడ పడితే అక్కడ వస్తాయి కాని అప్పట్లో తెలియపోయి మా ఇంటి పక్కన ఒక ప్లేస్ ఉండే
ఉ
అన్ని ఇట్లా తీగ తీగ చుట్టుకొని మంచిగా ఉండేగాని యాగయ్య పిచ్చికయలు అనుకున్నా ఇప్పుడు దొరకన కూడా దొరకట్లేదు
అదే అంతే మనకి తెలిసే రానికి మనకివి కనిపించో
అదే వచ్చింది ఇప్పుడు బాధలు
ఇప్పుడు రేట్ ఎట్లా పెరిగింది.
ఆ జనాలకి ఇప్పుడే బంగారం బంగారం అనుకుంటున్నారు.
ఆ ఎంత మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీద, ఆ తగ్గుతాది అంటు అన్నారు. మళ్ళీ పెరుగుతుంది అని కూడా అంటున్నారు. తగ్గినట్టే తగ్గి మళ్ళ పెరుగుతుంది అని అంటున్నారు.
ఎయిటీ థౌజండ్ క వస్తుందిని గోల్డ్ షాప్ అనే అన్నాడు.
అవునా! అబ్బా అసలు నిజంగా అట్లొస్తే, నిజంగా గ్రేట్గా. అసలు మామూలు గ్రేట్ కాదు అసలు కది.
అ
అదే, ఏ ఎవరు కొంటారు? ఆ రెండు లక్షలు పెట్టుకొని, లక్షన్నర పెట్టి ఎవరు కొంటారు?.
అసలు అన్నయ్య యేమంటున్నాడు? మొన్న మొన్న మా చెల్లి. మెట్టలు గోల్డ్ షాప్ క వెళ్ళి, పాత వేసి కొత్తవి తీసుకోవాలి అంటే. తొందరగా మ్యారేజ్ అయిన అంటారుగా ఒక సిస్టర్ సంవత్సరం లోకి తీసేయాలని అయితే. తే ప్ వి మాఈయంగా త్రీ థౌజండ్ ఇవ్వమని అడుగుతున్నాడు.
ఆ అహ్ అంతే అసలు ఇప్పుడు గో వెండి గోల్డ్ కన్నా ఎక్కువ కదా రేటు అసలు.
అవి ఏంటని మాగర్ద్ ఇంత ఇంత రేటు పెరిగిందా అనుకున్న నేను.
హ్మ్ గోల్డ్. ఎ కన్నా వెేండి ఇంకా మరింత రేట్ అయ్యింది.
చాలా అసలు.
బాగా కొనుక్కొని పెట్టుకున్నారు. వెండి, బంగారం అని చెప్పి చేయించుకున్నా చేయించుకోకపోయినా ఉత్తిగా ముద్దలే కొనుక్కొని పెట్టుకున్నారు.
అబ్బా బిస్కెట్సా.
ఆ ఇక మళ్ళీ తరవాత, కొనగలము లేదు అని చెప్పి. కానీ, మళ్ళీ చేయించుకోవడానికి మళ్ళీ... ఎంతెహి.
అంతే! ఏదైనా అంతే కదా దాన్ని తెచ్చి మళ్ళీద చేపియాలి కదా డిజైన్?
అదే ఆ. ఉ ఎక్కడైనా ఇక ఎక్కడో దగ్గర వాళ్ళు మాత్రం మొత్తాన్ని నొక్కేస్తారు. ఇక మన్ ఎటుదతిరిగి
కౌసల వాళ్లు అంట వాళ్ళ ఆడబి బిడ్డదే తీసుకుంటారట. ఇంకా మనం ఎంత?
ఆ
వాళ్ళ ఆడబిడ్డదైనా కొంచెం తీసుకోందే వాళ్ళ మనసు ఆగదట.
ఆహా!
హ్మ్ హూ వాళ్ళ బుద్ధి అలా.
అదే అదే అంటారు కదా మన ఇక ఈ స్టోన్స్ అవి ఇవి అని చెప్పేసి మనం కొనేటప్పుడేమో ఇంత ఇంత రేట్ లో పెడతాం ఆ స్టోన్స్ కైనా గాని తర్వాత అసలు ఏమి ఉండదు ఆ ఏమి ఉండదు వాల్యువే ఉండదు అలా అని చెప్ప అచ్చంగా చేయించుకుందామా అంట అనే కూడా ఇప్పుడు అది చేయించుకునే పరిస్థితి కూడా లేదు
అసలు లేదు నేను ఇయర్ రింగ్స్ అడుగుదామని త్రీ గ్రామ్స్ కంటే త్రీ గ్రామ్స్ సంటయా అటు ఇటు
ఆ
ఎంత దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ స్తుందప్ప మో ఏది ఇది
అసలు తరి అసలు త్రక రాం అంటే ఒకప్పుడు ఎట్లా చూసేవాళ్ళు ఇప్పుడు త్రీ గ్రామ్స్ అంటే బా అనిలా చూస్తున్నారు అట్లా అయిపోయింది వన్ గ్రామ్ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ అని అే అంట ఉందంన్నఅసలు మనం లెక్కనే చెయము ఇప్పుడు అదే పరిస్థితి వచ్చేలా ఉంది అసలు మొత్తానికి
ఆ ఇగ వీళ్ళ పెట్టుకున్నట్టు ఆ వెళ్ళ ము పలిన్స్లు అన్నిీ పెట్టుకున్నాడు మనం కూడా పెట్టుకోవాలా
అంతే అంతగా పెట్టుకోవాలనుకుంటే లేపోతే వ సింపుల్గా ఉండడే బటర్ అనిపిస్తుంది సునేంగా ఈ ఇ దొంగల తోటి ఇదొక టెన్షన్ ఈ ఉంటే ఒక టెన్షన్ లేక పోతే ఒక టెన్షన్
మా దగ ఇక్కడ ఒక ఒక ముస్లాం బయట వాకులుడు తంట్రి బెదిరిచ్చారు
ఆ
అయితే ఆమె వేరే వాళ్ళు అప్పుడే బం వేసుకొని వెళ్తున్నారు అయితే వీళని చూసి మళ్ళీ వాళ్ళు అన్న కొడతారు గా పాారిపోయర్లే అప్పుడు పా అమ్మసలుదా పనయిపోయది అ అట్లా కూడా ఉంటున్నారు జనాలు నమ్మలేం మనం
ఓఓకఓకే ఒకసారి మా పెద్దమ్మే ఉన్నారు ఇంట్లోనే పడుకొని ఉన్నారు ఇంట్లో పడుకుం అంటేనే తొంగలు అప్పుడు ఇంత రేట్ లేదు కానీ అప్పటికి ఆ రేట్ అది ఎక్కువనే
ఆ
ఏముంది దొంగలు చక్కగా వెళ్ళేసి ముక్కు దగ గొడ్డల తటి ఆమె ఎక్కలు లెగుస్తుంది కొంచెం ఇట్లా లెగుస్తుండేసరికి చేతిలో గడ్డ గొడ్డలు దొరికింది వాళ్ళకి ఆ గొడ్డలతోటి ముక్కు దగ్గర ఇంక చచ్చిపోలేదు అసలు గోడ్డలి మీద వేసే సారా పాపం బంగారం కోసం ఆన్ చెప్ చెప్పేసి ఇంకా బంగారం పోయింది అంతా పోయింది ఇంకా పై నుంచి చావు పేషెంట్ అయింది ఈ గోల్డ్ ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అని అసలు
ఉమ్ ఏదో ఉ ఉండాలి అంటే హెవీగా ఉండే అవసరం లేదు మ వి లేకుండా మీడియం మన చైన్లు ఒక చూళై ఆ రింగ్స్ ఇంకా అలా అనుకోని ఉండడమే సింపుల్గా
కూడా కష్టం అవుతుంది
హహ ఉమ్ ఇంకా చేసేదే ఏం లేదు హలో హలో హలో